హలో
ఏం చేస్తున్నావ్
ఏంలేకుంటునే నువ్వు
నేన్ కూడా ఖాళీయే
ఆహా
హా
స్నా
ఏంటి
తిన్నవా లెగిసి పడిన రిసు హలో హలో
హా చెప్పు హలో విన్పిస్తుందా హలో
ఇంక చెప్పు
చెప్పలి నువే హాలో విపిస్తుంద
హలో
హలో
ఆ చెప్పు ఏం చేస్తున్నా ఏం లే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటా
హ కొంచెం వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది
హ్మ్ ఇంక అయిపోంయిద తినడం
కాలేదు ఇంక నువ్ నిది
సేమ్ ఏం స్పెషల్ ఆ
మాది చికెన్
బడయదిశీ బోడయ దిసి హ్మ్ అచ్చ ఎవరు వండింది
మమ్మీ
నీకు వచ్చా
నాకు చికెన్ రాదు
మరి ఏమొచ్చు
ఆ టొమా టొమాటోచ్చు ఆలూ ఫ్రై ఓచ్చు
ఓహో
ఆ ఇంక వేరే ఎప్పుడు ట్రై చెయలేదు
ఉహు ఎప్పుడు ట్రై చెయ మా ఇంటికి వచ్చి ట్రై చెయి
చేస్త
ఎప్పుడు వస్తవ్ మరి
ఎగ్జామ్స్ తర్వాత
ఉహ్మ్ ఎగ్జామ్స్ ఎప్పుడు
ఆ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంటాయి అనుకుంట
ఉహ్మ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్
సెకండ్ వీక్ అల
ఎగ్జామినేషన్ ఫీజు తీసుకుంటున్నారు
హ తీసుకుంటున్నారు
ఎంత
టువెల్ ఫిఫ్టీ
ఉహ్మ్ మీది అయిపోయింద కట్టడం
హా అయిపోయింది
మాడి కట్టాలి మరి
కట్టు కట్టు ఏప్ ఎప్పుడు వస్తవు
కట్టలీ మాది
కడదాం కట్టేస్తా నేను సాటర్డే వెళ్తాను వెళ్ళనో తెలీదు ఇగ రేప్ అయితే వెళ్ళట్లేదు ఫ్రైడే హాల్ హాలిడే ఉంటది సాటర్డే కూడ వెళ్తనో వెళ్ళనో తెల్లి తెలిదు మండే వెళ్తా
నేన్ ఫోన్ పే చేస్తా మీరు ఇంటి నుంచి క్యాష్ తీస్కుని వెళ్ళు
హా
కట్టేయ్
హా
ఉమ్ ఇంకా క్లాసెస్ నడుస్తున్నాయా
లేదు చాలా బు బోరింగ్ నడుస్ నడుస్తున్నాయ్
అందుకనే నేన్ రావట్లే
హఅ నన్ను ఎవరో తల్ అయిపోయింది నన్నేవరో తల్చుకుంటున్నట్టున్నారు ఫుల్ ఎక్కిళ్ళోస్తునాయ్ వస్తున్నాయి ఆహ్ ఏమో తెలీదు ఇవాళ మార్నింగ్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా గా వస్తున్నాయి
ఉహు అదే మరి
ఏమో తేలీదు లే లే లేదు లేదు మేము మాట్లాడక చాలా డేస్ అవుతుంది
ఓ శేట్ మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్కి పోతున్నారా
లేదు నేను ముస్లిం ఫ్రెండ్ ఇంకొక తెలుగు ఫ్రెండ్ మాత్రమే వెళ్తున్నామ్
ఆహా
హ మన ఇంకొక ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళింది
ఎప్పుడు వస్తది మరి
ఏమో అక్క తెలీదు
ఎప్పుడు తింటావ్ మరి
తనలి ఇగా
ఎవరు తిన్లే ఇంట్లో
లేదు
ఆహ
ఉమ్మ్ మీరేప్పుడు
మండే వరకు కాలేజ్ పోతలేవ్ కదా సండే సండే
ఆహా హ మీరెప్పుడు తింటారు
ఇప్పుడు కొంతసేప్ తర్వాత ఇప్పుడు ఏప్పుడో హాలిడే ఉంది కదా ఈ మధ్యలో
ఫై ఫ్రైడే ఉంది
ఎందుకు
రామ్నవమి
మ్ హు ఇంకా ఏం లేదు
ఇంకా ఏప్రిల్ ఫోర్త్ న్స్ కి హనుమాన్ జయంతి ఉంది అనుకుంట
ఆ
హ
ఆ రంజాన్ ఏదేదో అన్ని హాలిడేస్ అయిపోయినయ్
హా అయిపోయింది మొన్న సాటర్డే నే అయిపోయింది
మ్ హు
ఇంకా చెప్పు
ఇంకా కాలేజ్ ఎన్నీస్ డేస్ నడుస్తయ్
ఇంకా ఒక ట్వంటీ డేస్ నడుస్తదనుకుంటా
తర్వాత ఎగ్జామ్
హా
ఆ చద్వాలి డేటోచ్చినంకా చదువుతా
అహా మనకింకా ఆడన్స్ లో ఏం సబ్జెక్ట్స్ ఉంటయో కూడా తెలీదు మనకి
ఎందుకు
ఆడ్న్స్ లాస్ట్ టైం పైతాన్ అవి ఉండే గదా
మ్
ఈసారి ఇంకా హార్డ్వి ఉంటయి మళ్ళీ
లాస్ట్ టైమ్ వాటర్ ఏమొ ఉండే లాస్ట్ సేమ్
అది ఒకటుండే ఇంకొక హార్డ్ సబ్జెక్ట్ రెండూ ఉండే కదా మనకి
ప్చ్ ఆ సిక్స్త్ సెమ్కి ఒక్కటోక్కటే కదా
అవును
మ్మ్
లాస్ట్ సేమ్ ల మనకి ఒక్కటే ఉండేనా
ఓన్లీ థర్డ్ ఇంకా ఫోర్త్ రెండు రెండు
ఆహా ఇప్పుడు గూడా ఏదైనా ఇసిటీ ఉంటే బాగుండు
అయినా మనం చేసేస్తా లైట్
అహా కానీ లాస్ట్ సెమ్ కదా కొంచెం భయమేస్తుంది
మ్
అ హా
ఎగ్జామ్ కోసం ప్రిపేర్ ఐతున్నవా నువ్వు
ఎ ఏంటి
ఎగ్జామ్ కోసం ప్రిప్రేషన్
ఇంకా స్టార్ట్ చేయలేదు నేను కూడా ఎగ్జామ్ డేట్ వొచ్చిన్ తర్వాత స్టార్ట్ చేస్తా
ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వొస్తయ్ ఫ్లీజ్ తీస్కున్నంక
ఆ
ఎగ్జామ్ డేట్ ఒచ్చినంక ఫుల్ టెన్షన్
హావును
హు హు హు
ఎగ్జామ్ డేట్ వొచ్చినంక టెన్షన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినంక టెన్షన్ ఆ అంతలే ఎంటో
అంత ఉంది
మనం జస్ట్ వాళ్ళిచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయినం కదా ఇంకా చాలా క్వశన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ వి లేదు ఇంకా వేరేవి చాలా ఉన్నయ్ ఇంపార్టెంట్
మ్ హు ముంనైతే బుక్ చూడాలి ఒకసారి ఏమేమి ఉన్నాయో ఎగ్జామ్ డేటోచ్చినంక ఇప్పుడైతే నా దగ్గర బుక్కె లేదం ఇంకా హిందీ ఇంగ్లీష్ యాడోన్ మూడు బుక్స్ కొనుకోవాలి
ఓహో
మీ దగ్గర అన్ని ఉన్నాయా
హా ఉన్నాయ్ నాకు సబ్జెక్ట్ ఆన్ని బుక్స్ మా అన్నయ్యవీ ఉన్నాయి కదా తెలుగు ఇంగ్లీష్ మా మ్యాడం
హు్
మ్
మీ అన్నయ అక్కడ హైదరాబాద్
హ్ నెక్స్ట్ మనం కూడ హైద్ర హ ఓకే బాయ్